హలో బావున్నారండి
బావున్నారా అండి
ఉమ్ మీరు బాగున్నారా
ఆ నేను కూడా బాగున్నానండి ఆ తిన్నానండి మీది ఏం కర్రియండి
మాది వచ్చి మటను చికెను
ఓకే మాది ఎ మాది ఎగ్గండి కర్రీ
ఎగ్ కర్రీ ఓకే అండి ఏం చేస్తున్నారండి ఈరోజు సండే
ఆ అంటే ఇప్పుడు టీవీలో డ్రామా జూనియర్స్ వస్తుంది అండి చూస్తున్నాను
ఓకేఓకే ఓకే ఇంకా ఈరోజు టాపిక్ ఏంటండి
మీరే చెప్పాలండి ఈరోజు టాపిక్ వచ్చేసి
నేను కూడా టీవీలో అదే చూస్తున్నానమండి డ్రామా జునియర్స్
ఓహో మనిద్దరం అయితే సేమ్ అయి చూస్తున్నాం అన్నట్టు
హెయిర్ గురించి మాట్లాడదామా
హెయిర్ అండి అవునండి హెయిర్ గురించి మాట్లాడదాం
పేర్ ఎట్లా గాపాడుకో అని ఏంటి దానికి నేను యూజ్ చేస్తే బెటర్ మీరు ఎట్లాంటి ఫుడ్ తినాలి అవన్నీ
ఓహో చెప్పండి
ఇప్పుడు పిల్లలు ఏంటండి హెయిర్ కట్ చేసి కుట్నరు అది నో యూస్ ఒక్క నిమిషం అండి ఊ అలా అండి హెయిర్ అసల్ పెరగడమే కష్టం
అంటే ఏంటిదంటే ఏమంటారు ఒక టెన్త్ వరకు సట్ సర్టీన్ ఏజ్ వరకు కట్ చేయించుకోవచ్చు కానీ దాని తర్వాత అనేతే కట్ చేయించుకోదండి
ఏంటండి అర్థం కాలా
అంటే టెన్త్ వరకు అలా కట్ చేయించుకోవచ్చు కానీ టెన్త్ తర్వాత అసలే కట్ చేయించుకోవద్దు
అ
ఇప్పుడు బాగా గ్రోత్ ఉంటది నువ్వు ఎంత కట్ చేయించుకున్నా పెరుగు వస్తా ఉంటుంది కానీ ఇంటర్మీడియేట్ అప్పుడు పెరగదు కాటి టెన్త్ నుంచే టెన్త్ తర్వాత నుంచి జుట్టు కట్ చేయించుకోడం ఆపేయాలన్నట్టు అప్పటి నుంచి ఇంకేం కట్ చేయించుకోవద్దు అప్పుడు మంచిగా పొడగు జుట్టూ ఉంటుంది
ఏహ అండీ నేను పెంట్ ఏసలా సెప్ట్ అట్లాంటివి నాకు అసలు ఇష్టంముండద్ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఫుడ్కి వాటర్కి హెయిర్ అనేది అసలు ఊడిపోతుంది మోస్ట్లీ హలో ఆ వినిపడుతు ఊ అలా మనం మీంక ఎన్నో టిప్స్ వాడత కానీ నాకు హెయిర్ పెరుగుతులేద్ అలాంటి ఒగా చేసుకుంటే ఎక్కడ పెరుగుతు సరండి
అవును మీది ఎప్పిన కూడ నిజమే
అట్లా ఓకం హ్హ్ ఫుల్ హెయిర్
హెయిర్ జూసి ఆ
మనము ఆయిల్స్ అన్ని ప్రిపేర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్స్ పెట్టుకుంటే కూడా హెయిర్ బాగా పెరుతుంది మందా రము మెంతులు ఆనియన్ అదంతా బాయిల్ చేసి మిక్సి వట్టి అది యూజ చేస్తే కూడా మనకు హెర్ మంచి ఉంటుంది
అవునండి ఇంకా మెయిన్గా ఆయిల్స్ అండి ఆయిల్స్ కూడా మంచిగా పెట్టాలి ఇంకా ఎంందుకు ఎంటంటే ఇప్పుడు జుట్టు పెరగడానికింటే కలే కరవేపాకు ఇంకా బాదం అ ఇలాంటి ఏమంటరు వెజిట్ ఏమంటరు అవి గ్రీని లేవ్జి వెజిటేబుల్ ఫ్రూ వెజిటేబుల్స్ అవన్నీ తినడం వల్ల కూడా మనకు జుట్టు త్వరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి
అదే
హ
మీరు తింటరా అండి మరే
తింటానండి
ఇంకేం తిన్ తింటే పెరుగుతదండి జుట్టు
కానీ ఈ మధ్యల ఆ ఇంకా అంతే అండి ఇంకా ఈ మధ్యలో పిల్లలయితే ఏమంటరు స్ట్రెయిటైనర్స్స్ అని అవన్నీ యూజ్ చేస్తున్నరండి కానీ అవన్నీ యూజ్ చేయొద్దండి అంట నాకు నాక్కూడా ఇప్పుడిప్పుడే తెలిసింది నేను కూడా యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు తెలిసింది యూజ్ చేయొద్దని చెప్పిర్రు
ఉహు
అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు యూస్ చేయోద్దంట
అదే అదే
ఆ కానీ నేను చిన్నప్పుడు కూడా యూజ్ చేసేది కానీ ఇప్పుడు యూజ్ చేయచ్చు అని అప్పుడు ఎందుకు యూజ్ చేస్తాన అనిపించింది కానీ అయ్యింది ఏదో అయిపోయిందిలే అని అనుకున్నా ఇంకా మీరు ఎప్పుడైనా స్ట్రైట్నర్ యూజ్ చేసారా అండి యూజ్ చేసారా అంటే ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కానీ డైలీ అయితే ఎవ్వరు యూస్ చేసే చేయరు కదా అండి నేను కూడా అలా అలానే అనుకుని యూజ్ చేస్తాన అప్పుడు ఇంకా అది స్ట్రైట్నర్ చేసుకునేటప్పుడంట కూడా ఆయిల్ పెట్టుకుని స్ట్రైట్ చేయాలంట అండి అంటే నార్మల్ ఏమంటరు త్రల స్నానం చేయగానే పచ్చ్ పచ్చి జుట్టుతోని అలా చేయొద్దంట ఎందుకంటే హెయిర్ అంతా ఎల్లో ఏమంటరు రెడ్ కలర్ల అయితది కదా అండి కొంతమందికి అట్లా
అదదే
ఆ అయితే అట్లయి బ్రేక్ అయిపోతదంటా
ఇది ఎవరు చెప్పారండి మీకు
నాకు బ్యూటీషియను చెప్పిందండి బ్యూటీ పార్లర్లో
ఆహా ఓకే
ఆ బ్రేక్ అవుట్ కావడం వల్ల ఆ బ్రేక్ అనేది ప్ర పర్మనెంట్ అన్నట్ట
అ
పర్మనెంట్ డ్యామేజ్ అన్నట్టు మళ్ళీ నువ్వు ఎంత ఎన్ని ఆయిల్స్ వాడినా ఏం ఏం చేసినా నో యూ స్
అదదే
అలా అన్నట్టు అందుకనే మా పిల్లలకి యూజ్ చేయనండి
యూజేయనండసల్కి మా ఇంట్లో ఉంది కనీ నేనైతే యూజెయ్యనండీ అ పిల్లలగ్గుడా యూజేయనూ
ఓకే ఓకే
ఉ
ఊ హో
ఇంకా హెయిర్కెక్కువా బ్యూటీ టిప్స్క్ లా మెంతులు మందారం ఆనియన్ ఆయిల్స్ ఎక్కువ యూస్ యూస్ చేయాలని చెప్తారు హెయిర్ గ్రోత్కి
అవును మీకా ఏమైనా కారమైతుదా అండీ వాట్ర్ తాగండి
యేందే తింటున్నానూ తింట కూర్చో మాటాడుతున్నా అందుకనే
ఓహో కొంచెం వాట్ర్ దాగండీ
ఊ ఇంక సండే ఎలా ఎంజాయ్ జెశారు
ఆ సండే అయితే ఇంకా మొత్తం చికెను మటనండి అంటే ఏమంటరు నాన్ వెజ్
అర్థం గాలేదు
ఏం మూవీ జూసారు
అదె టీవీలో అదె అనగనగా ఒక రాజూ మూవీ ఒస్తుందండి అద్ జూస్తున్నం చూశ్నం అన్నట్టు ఇంత ముందే నైనో క్లోక్కేమో ఈ బావుంటదండీ జోకుంటదీ మధ్యల సీరియసుంటదీ బావుంటదీ పోలిటిక్స్ ఏంటిదంటే నాగ్గుడా నేన్ పూర్తిగా జూడలేదు కనీ నేను చూసిన వారకైతే ఏంటిదంటే అప్పు నేన్ చూసే వరకీ హీరో హీరోయిన్ పెళ్లి జేసుకున్నరన్నట్టూ హీరోయేమో ఫుల్లు రిచ్చ్ అనుకుంటుర్రు కనయన రిచ్ గాదూ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఆస్తుల కంటే ఎక్కువ అప్పులున్నయ్ ఒకవేళ వాళ్ళు ఆప్ ప్పుల్ దీర్చపోతే మళ్లీ ఇల్లూ వాళ్ళ ప్రాపర్టీ అంతా జప్తు యేసుకుంట్రు
అహా
ఆ అయితీయననేమో రిచ్చ్ అనే పెళ్ళి యేసుకుంది
అదె
ఆ కనీ ఇప్పుడసలు విషయం దెలిసే వరగ్గుడా అ మేం ఆయన మీద కో కోపంగేం లేదన్నట్టు కని కొంచమలిగినట్టుంది అలా అయితే ఆ హీరోయిను అయితే పాలిటిక్స్లో బోతే మనీ ఒస్తది గదా అండి
ఆ హూ
అందుకినే ఆయన పాలిటిక్స్కి వెళ్ళాడు అయితే ఫస్టూ ఏమంట్రు ప్రచారానికెవ్వ రా కాలేదు
అదే ఇంకా ఏమంటారు మీటింగ్ ఉంటది కదా మీటింగ్ కూడా ఎవ్వరు రాలేదు అంతా పెంట పెంట అయ్యింది కానీ వాళ్ళ భార్యనేమో ఏం చేసింది సీక్రెట్ గా ఆ ఊర్లో ఉన్న ఏమంటారు ఆ ఊర్లోన్న వాటర్ కూడా మొత్తం ఆ నార్మల్ కలర్లో మొత్తం వైట్ కలరు అంటే అంత ఏమంటారు
ఆ
వాటర్ అన్నట్టు వాటి టీడిఎస్ కూడా చానా ఎక్కువ ఉంటుంది అయితే ఆ ఆ వాటర్ని కాస్త మంచి వాటరు ఫ్రీ అది కూడా ఫ్రీగా ఇంకా మంచి డ్రైనేజ్ లైన్స్ అని ఇంకా స్కూల్స్ అని ఆ స్కూల్లో సక్కగా ఏం లేవు హాస్పిటల్స్ ఇవన్నీ సీక్రెట్గా కట్టిచ్చింది అది వాళ్ళ భర్త కూడా చెప్పలేదు అంటే హీరోకి చెప్పలేదు అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాంగానే ఆడ అంబులెన్స్ సో అవి అన్నీ చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఆయన హీరో కూడా షాక్ అయ్యాడు లోపలకి వెళ్ళి ఇదంతా ఎవరు చేపిచ్చారంటే మీకు తెలియదా రాజుగారు మీరే చేపిచ్చారు కదా అని డాక్టరు
ఆ
తరువాత ఆ ఆయనకు అర్థమైంది వాళ్ళ భార్య చేపిచ్చిందని అట్లా ఇంకా ఏంటిదంటే ఇంకా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ చేసుకుంటున్నారు కాన్వర్జేషన్ చేసుకుంటుంటే అప్పుడు ఏమంటారు ఈ ఊరిని మంచిగా చూసుకుంట లేరు అందరూ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుర్రు అని అన్నది ఒక డైలాగు అయితే మా హీరో ఏమన్నారు ఈ ఊర్లోన్న ప్రాబ్లమ్ నే రియల్గా వేద్దామా అని అన్నాడు
ఓకే హ్మ్
అయితే ఏంటదంటే ఫస్ట్ ఏంటిదంటే అంటే డై డ్రైనేజర్లు డ్రైనేజర్స్ ఏవు కదా డ్రై అయితే సాంగ్ సాంగ్ ఏమన్నా డ్రైనేజర్స్ లేవు స్కూల్స్ లేవు ఇంకేమంటారు మంచి నీళ్ళు లేవు అనుకుంటే సంథింగ్ ఏదో సాంగ్ చేసిండు అయితే ఫుల్లు వైరల్ అయిపోయింది
ఆ
వైరల్ అయిపోవడం వల్ల ఆయనకే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఓట్లు అక్కడ అప్పుడే ఆపోజిట్ వాళ్ళు పిలిశిర్రు ఒకవేళ ఆ ఆపోజిట్ వాళ్ళు గెలవకపోతే సీఎం సీట్ కాస్త పోతది కాబట్టి ఆయనని పిలిశిర్రు పిలిచి ఆ నువ్ ఈ ప్రచారం అంతా ఆపు ఆపేయి అంటే నేను ఎందుకు ఆప ఆపాలి నేను ఆపను అంటే ఇరవై కోట్లు ఇస్తాం అప్పుడు ఆపవా అంటే సరే ఆపుతానని తీసుకుండే ఇరవై కోట్లు అయితే ఇంకొక వీడియో తీసిండు వాళ్ళకి సపోర్ట్ కద జనాలంత గొర్రెలు ఏం చెప్పినా నమ్ముతారు అది ఎన్ అది ఆపోజిట్ పార్టీ వాళ్ళు అవన్నీ డ్రైనేజెస్ కట్టించినా కానీ ఇల్ల ఏ మంచిగా నాకే క్రెడిట్ వచ్చింది ప్రజలంతా గొర్రెలు గొర్రెలు అంది తిట్టిండు
ఓకే
ఆ
కద ఆ స్టోరీ అసలు
ఆ ఆ అండి అదే స్టోరి అండి
అంటే కన్క్లూషన్ ఏంటంట సార్
అర్థం కాలే
ఆ స్టోరీకి కన్క్లూషన్ ఏంటి
కంక్లూజన్ ఏంటిదంటే లాస్ట్కి ఆయన ఏమంటారు ఆయన అయితే వాళ్ళు ఇరవై కోట్లు ఇస్తారు కదా దానితోని అంతా అప్పంతా తీర్చేసుకుంటారు
అ
అయితే దాంట్లోనే సగం ల్యాండ్స్ అన్ని ప్రజలకు పంచుతారు అందుకనే ప్రజలంతా ఆయనకే ఓటెస్తారు మళ్ళీ ఆయననే గెలుతరు ఆయనకు మళ్ళా మనీ వచ్చినయి ఇంకేమంట యాజ్ వెల్ యాస్ ఓట్స్ కూడా వచ్చినాయి
అదే అదే
ఇలాన
ఓకే అండి చాలా బాగుంది మీరు మాట్లాడినా ధన్యవాదములు అండి